సో హు ఆ ఎవరండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
బొంచేశారా
ఏంటండి
బొంచేశారా
తిన్నామండి మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఏదో పని లేని పని పెట్టుకొని డబుల్ పని చేసుకుంటా ఉన్నానన్ అ
ఏమండి అలా ఏం చేస్తారు
బ్లౌజ్ ఏదో కుట్టుకుందామని స్టార్ట్ చేసినా అన్ని రివర్స్ చేసి కుట్టేసిన అండి అన్ని ఓపెన్ చేసి మళీ ఇప్పుకుంటున్నా
అయ్యయ్యో మీరు ముందే చూసుకోలేకపోయారా
చూసుకోలేదండి మా అమ్మాయిని ఇప్పమంటే నాకు ఈ టాస్క్ నాతో కాదని వెళ్ళిపోయిందండి
అంతేగా మరి మీరు అంతగా రివర్సులో కుట్టేస్తే ఎట్లా
ఆ ఇంకేమండి చేస్తున్నారు ఏం తిన్నారు
నేనా ఈ రోజు పెసర్ దాల్ కర్రీ అన్నం తిన్నానండి వడియాలు
హ్మ్ హు
కేమండి
ఆ ఆ బాగున్నారండి మీ ఇంట్లో
ఆ మీ చిన్న పిల్లడు ఎలా ఉన్నాడండి
మా చిన్న పిల్లడు బాగున్నాడండి స్కూల్కి పోతున్నాడు మాటలన్ని మాట్లాడుతున్నాడు.
మ్మ్ సతాయిచ్చలేదంటున్నా వాళ్ళని
సత్తా ఇచ్చేది ఏమంటే స్కూల్లో వీని కోసమే ఒక ఆయాన్ని పెట్టినారండి అయమ్మ ఇప్పుడు పట్ పట్టుకొని కూర్చొని ఉంటదందా విడ్ని
ఇంక చదువుకునేద్ ఎందండీ తెల్లర్లు కూర్చిపెట్టు పట్టుకొనుంటే
ఇంకా అన్ని పీకేస్తాడంట ఎవరు ఏం తీసుకుంటే అవన్నీ కావాలంటాడంట. చాలా అత్తంట మా పిల్లడు అందుకని ఇంకా వాళ్ళు అలా ఒక ఆయమని కూర్చోపెట్టినారండి వాని దగ్గర
ఆహా అంత అతి చేస్తే ఎలా అండి భరించేది
అంతే అండి ఇంకా చిన్న పిల్లలు అన్నక కొద్ది రోజులు అలవాటయితే వాడే సైలెంట్ అవుతాడు.
ఉహ్ తిండి బాగా తింటాడ
మే మాంబి
ఆ మీ ఆ పిల్లవాడు హ్మ్
అన్నీ తింటాడండి వాడు మనలాగ కాదు రొట్టెలు నిప్పట్లు అట్లా బాగా గట్టిగుండేటవి తింటాడు. పాకం పోప్పులో కూడా కూర అడుగుతాడు.
అంటే రాళ్ళక అట్లా ఉండాలండి మీ వోడిక్ కొంచెం
ఆ అవునండి ఇంకా ఈ మధ్య కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాడు దోశలు చపాతీలు అట్లా పీసుల్ గా చేసి ఇచ్చేస్తే వాడే తింటాడు బాగా అన్నీ బాగా చెప్ చెప్పిస్తే గుర్చ్చుబెట్టి చెప్పిస్తే అన్ని బాగా చెప్తాడు జానీ జానీ ఎస్ పాప అట్లా
ఆ అయితే మాటలు బాగా తిరుగుతున్నాయంటారు ఇంక
ఆ ఇది వరకు తిరగలేదండి ఇప్పుడు తిరుగుతున్నాయి
ఎండి ఫీజుఎలా ఉంది మీ కల్లా
ఏంటండి
స్కూల్ కి నె ప్లే స్కూల్ కి ఫీజ్ ఎలా ఉందండి నీకలా
సేవేంటీ ఫైవ్ థౌజండ్ అండి
అవునా
సంవత్సరానికి
ఉ హుమ్
అంటే ఇంక బొమ్మలు అన్ని వాళ్ళే ఇస్తారనమాట
హ్మ్
ఇంకా అందుకని అట్లా బుక్స్ బ్యాగు అన్ని వాళ్ళే కాబట్టి రేట్ ఎక్కువే అండి
ఊహ్మ్ ఏ రెండు గంటల డే అంతా ఉంటారండి
ఆ ఒక హాఫ్ డే ఉంటారండి నైన్ టు ట్వెల్వ్ థర్టీ
హ్మ్ దానికి అంత అంత కాష్ట అండి ఫీజులు
అ అవునంది ఇప్పుడు ఈ మధ్య చదువులు అవన్నీ చాలా కాస్ట్లీ అయిపోయాయి కదా ఇప్పుడు చదువే ఒక వ్యాప్ పరమైపోయింది
ఊహు ఇదైతే కష్టం గదండి మాలాంటోళ్ళు చదివిచ్చలంటే
ఇంకా ఇప్పటి పిల్లలైతే అసలు మొబైల్ ఫోన్ని వదల్నడమే లేదండి ప్పుడు ఇరవై నాలుగు గంటలు మొబైల్ ఫోనే పట్టుకోనుంటున్నారు
మా అమ్మాయి గూడా అంతే అండి నైట్ పన్నెండైనా మొబైల్ వదలదు
అయ్యాయో
ఆ ఎలా చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు
ఏజ్ ఎంతుంటుందండి మీ అమ్మాయ్యిది
మా అమ్మాయ ఉమ్ నైన్త్ క్లాస్ చదువుతాందండి
నైన్త్ క్లాస్ చదువుతా ఉందా అయితే ఇంక మరి నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాసు
అవును అదే అండీ భైము
చదవినా వేస్త్ లేండి అది మార్కులు ఎక్కడికి పనికి రావు మన ముడికే చెప్పుకోవడానికి తప్పనిస్తే
ఆ చెప్పుకోవడానికన్నా ఉండాలి గదండి
చెప్పుకోడానికి ఉండాలి కానీ ఆ మార్కులు మనకేం పనికిరావండి
అన్ చెప్పలేం కష్టపడి అంతంత డబ్బులు కట్టి మార్క్స్ తక్కువ వస్తే మాకెలా ఉంటాదండి
చదువు అనేది మార్క్స్ మీద డిపెండ్ అయి ఉండదండి అది వాళ్ళు ఆ టాపిక్స్ ని అర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అర్థం చేసుకోండేద్ గూడా సరిపోదండి అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించాలండి
ఎప్పుడు ఫోన్ చూస్తుంటే ఏమర్థం చేసుకుంటుందో ఏమో మాకైతే అర్థం కావట్లేదు
ఏమో అండి మరి మార్క్స్ బాగొస్తాయా
ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని చూపిస్తారండి
అవునులేండి ఆ మ బాచ చదువుతున్నప్పుడు ఇంగ మీకేంటండి బాధ
ఏంటండి మొబైల్ చూసంటే స్పెడ్స్ వస్తాయి కళ్ళు లాగుతాయి కళ్ళు దెబ్బతింటాయి గదండి
అవునులేండి
మ్మ్
మంచి క్వాలిటీ ఫోన్ కొనియండి ఐఫోన్ లాంటివి అప్పుడు కళ్ళు పాడవవు
నైన్త్ క్లాస్ కే ఫోన్ కొనిస్తే ఇంక మా మాట ఏమింటారండి
అది నిజమేలేండి
మా ఇంట్లో ఉండే ఫోన్లకే మేము తలగ్ తల తింటానము
అంటే క్వాలిటీ లేనివిస్ స్క్రీన్స్ చూస్తే కళ్ళు పోతాయండి చాలా దగ్గరలో కళ్ళు సైటొస్తాది కానీ ఏమంటే కంటిన్యూస్ గా ఏది చూసినా గుడా మన చూపు అక్కడ వరకే ఆగిపోతుందండి. దానికి ముందుది గాని దాని తర్వాతది గానీ మనకంత పర్ఫెక్ట్ గా కనిపియదు
ఆహా
అందు దాని వల్ల సైట్ అస్తుంది అదే ఫోన్ చూస్తు చుట్టుపక్కల గూడా చూస్తూ ఉంటే గ్యాప్ గ్యాప్స్ ఇచ్చి మనకేం కళ్ళకేమి ఇబ్బంది కాదండి
హాహు కతా ఫోన్ ఒకటే చూడకుండా చుట్టుపక్కల చూడమని చెప్పాలా అండి
అవునండి అంటే ఫోన్నే గంటలు గంటలు చూసే బదులు ఒక ఐదు నిమిషాలు ఫోన్ చూస్తే ఒకసారి లెఫ్ట్‌కి చూడమనండి
మీ అమ్మ ఏం పని చేస్తాంది మీ నాన్న మీ అమ్మ ఏం పని చేస్తాంది మీ నాన్న ఏం పని చేస్తామో అట్లా గమనించుకుంటా ఉండాల్నా
అంతే అంన్‌లేండి అంతే కదా
ఇలాంటి వైతేనే కదా ఇనేది వేరేటి చెప్తే ఇనరు కదా
చాలా అండి చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లు చూస్తున్నారు మీరు నైన్త్ క్లాస్ అమ్మాయి అని అంటున్నారు
ఉమ్మ్
అది మనం ముందే చూసుకోవాలండి ముందే ఫోన్ అనేది ఇవ్వకొకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు కరెక్ట్‌గా ఉండుంటారు
అంటే ఫోనే కొనకుండుంటే బాగుండేదండి ఉర్కే ల్యాండ్ ఫోన్ పెట్టుకుంటే బాగుండేను
హ
కాల్స్ మాట్లాడుకుండేకి సరిపోయిండు
కానీ ఇప్పుడు స్కూల్లో వాళ్ళు అక్కడ వాళ్ళందరూ మంచి ఫోన్సే ఉండాలంటారండి ఏదైనా వర్క్ మాకైతే తెలుసా అండి మా సార్ ఫోన్లోనే కోడింగ్ చేపిస్తారండి కోడ్ రాపి చ్చి ఫోన్‌లోనే ఆ ఎగ్జిక్యూట్ చేపిస్తారండి
మ్మ్ఉహ్మ్
అట్లాంటి సార్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిఫోనే ఉండాలి
ఆహా
మంచి ఇదిగా ఐ మీన్ క్వాలిటీ ఫోన్ లేకపోతే అదంతా పనికి రావండి
మ్మ్ఉహ్మ్ ఏ కరోనా అప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టి పిల్లలను చెడగొట్టేశారు కదండి అందరుూ టీచర్స్
అది టీచర్స్ త ప్పు కాదు కదండి అది కరోనా తప్పు కరోనా వచ్చింది ఇంక మనం డైరెక్ట్‌గా ఫిజికల్‌గా స్కూల్స్‌కి అటెండ్ అవ్వలేం కాబ ట్టి అందుకని ఆన్లైన్ క్లాసులు పె ట్టారు అది తప్పుగా ఉపయోగించడం పిల్లలు తప్పు మల్ల టీచర్లు తప్పు ఎలా అవుతుంది
టీచర్లు కాదండి ప్రభుత్వం అలా చేయడము పిల్లలు చెడిపోవడానికి మొదటి కారణము
అదేం ప్రభుత్వం చేయలేదండి ప్రభుత్వం ప్రోత్సహించింది ఇలా కూడా మనం చదువు చెప్పచ్చు అని ఒకవేళ ఆ రెండు సంవత్సరా లు మనం చదువు చెప్పకోకుండా ఆపేసి ఉనింటే వాళ్ళకి వాళ్ల జీవితమో రెండు సంవత్సరాలు వేస్టే కదండి వీళ్ళందరూ వెనకబడే వాళ్ళు అలా కాకుండా ఏదో ఒకటి కంటిన్యూ చేసింది కదండి గవర్నమెంట్ మనం గవర్నమెంట్‌ని అంటే ఎలాగా
అది మనం తెలుసుకోవాలి
అవునండి ఇట్లా మీలాంటోళ్ళు మాట్లాడతారనే అట్లా రీజన్స్ అన్ని చెప్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు
ఏదండి అ దంటారు ఇదం టారు పిల్ల లకి చె అ వి ద్దు్ర్ వింటారు బిల్లు యిస్తారు అ ఇస్త
ఫీజీలు ఇంకా మామూలు అండి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి గోల్డ్ అంత రేటు ఇలులుు ప్లేస్లు అంత రేటు
ఫ్రీ ఎంతీ ఫ్రీ
అవునులే అండి అట్లంటపుడు గవర్నమెంట్ స్కూళ్లలో చదివించాలి
హు ఏరేలో ఉండే అన్ని కా డబ్బు నోలుకైన ఇబ్బంది లేదు ఆ ఇంకేమండి చెప్పిడి హా హలో హలో ్